హలో
హాయండి
హాయ్
బాగున్నారా ఆ బాగున్నాను మీరు బాగున్నారా హుమ్మ్ ఏం చేస్తున్నారు వంట అయిందా
ఆ చేసినాము మీరు వంట చేసినారా
ఆ చేస్ చేసాను ఏం చేస్తుంటారు మీరు ఫ్రీ టైమ్లా
సండే కదా ఏం చే
ఆ సండే ఇంకా ఏం స్పెషల్ చేయలేదు ఈవినింగ్ చేసుకుందాం అనుకుంటున్నాం
ఆహా ఆ మేము ఈరోజు చికెన్ తీసుకున్నాం
ఉ ఉహు అవునా నేను పప్పు చేశానండి
అవునా మార్నింగ్ టిఫిన్ చేస్తారా
ఆ మార్నింగ్ టిఫిన్ జేసాను చపాతి జేసాను చపాతి టమాటా చేసా సాను ఊ ఈవినింగ్ ఏమన్నా చేసుకోవాలి ఉ అవును మీరు ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు
అహే మేము ఇంట్లోనే హౌస్ వైఫ్ అవ్వండి
అవునా
ఆ
మెయిన్ గు నేను కూడా హౌస్ వైఫే ఏ చదువుకున్నాను ఎక్కువ చదువు కున్నాను కాకపోతే పిల్లల కోసం
అంతే ఇంకా అవునవును మేము కూడా అంతే అంతే నాది డిగ్రీ కంప్లీట్ అయింది ఇంకా డిగ్రీ లాస్ట్ లో మ్యారేజ్ అయిపోయిందా ఇంక అప్పటి నుంచి ఇంకా ఇంటి దగ్గరే ఉన్నానా ఇంకా ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు ఎక్కడికన్నా చదువుకోవాలి అట్లాని ఇంకా మరి త్రీ ఇయర్స్ తర్వాత బాబు పుట్టిన్నాడా ఇంకా బాబుని చూసుకుంటా ఆడించుకుంటా ఇంకదే సరిపోతుంది
సరిపోతుంది ఇంట్లో అసలుకి ఆ ఏందంటే పిల్లలు అయిన్రు అట్టే అసలుకి ఈ టైమే గడిచిపోతానే
అవును ఎంత పనున్నా గూడా ఇంకా అది అట్లే జరుగుతానే ఉం
అ ఆపనింగా ఇంట్లో ఉన్ టం కాబట్టి అవుతనే ఉంటది ఇంకా ఇంట్లో ఉన్న ఏం జేస్తరు అన్నట్టు కూడా అంటుంటారు మళ్ళీ ఇంట్లో ఏమో వచ్చాడు మాకిద్దరు
అవునా పాపా ఆహా ఎవరో ఒకరు
ఊమ్ ఎవరో ఒక కగా పిల్లలు ఇగ వాళ్ళు చదువు వాళ్ళు స్కూల్ కి పంపించినంక మళ్ళీ ఈవినింగ్ అవుతానే ఉంటది వర్క్ అంతా అయిపోయే లోపు ఇంకా వస్తనే ఉంటారు స్కూల్ నుంచి ఆ ఇంకా ఇక్కడ కాలేదు ఇంకా ఓపెన్ అవ్వలేదు
అవునా
సండేను వచ్చి మండే నుంచి
ఓహో మేము ఈసారి మా బాబుని జ జాయిన్ చేద్దాం అనుకున్నాము హలో
ఈసారీ ఇస్తుండ్రా బాబుని ఫస్ట్ టైమా ప్లే స్కూల్లో వేస్తారా
ఆ రెండు కలిపే ఉన్నాయా మాకు దగ్గర్లో వేరే స్కూల్ తెలిసిన వాళ్ళది అందుకు ఈసారి జాయిన్ జేద్దాం అనుకున్నాము
ఉ అవునా ఆ ఇద్దరు స్కూల్స్కి వెళ్తారు
ఇంకా వాళ్ళు వెళ్ళేంత వరకు పనే ఉంటుంది వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత కూడా మీకు పనే ఉంటుంది
అనే ఉంటుంది ఇద్దనిది మరి ఇంకా మళ్ళీ మ పని అయ్యేలోపు పని అయ్యేలోపు ఇగ వీల వస్ వస్తానే ఉంటా ఈవినింగ్ మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ జేయాలి
స్నాక్స్ చేయాలి మరి క్యారియర్ బ్యాగ్స్ క్లీన్
ఆ మస్ క్లీన్ చేయాలి వాళ్ళకి హోమ్ వర్క్స్ అని చాలా ఉంటాయి అసలుకి
పని ఒక్కరే చేసుకుంటారా
ఆ ఒకదాన్ని వచ్చే పని వాళ్ళు వాళ్ళు కొన్ని డేస్ వస్తరు కొన్ని డేస్ బంద్ చేస్తుంటారు ఊరికెళ్ళినా అంటరు ఇంకావన్నీ ఎందుకు హెడ్డేకనీ
అంటే ఇంగ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇంగ మీకు చానా పని ఉంటది
ఉ ఇల్లు కూడా పెద్దగా ఉంటుందండి వర్క్ అంతా చేసుకునే వరకు ప్రాబ్లం అవుతది ప్చ్ వాళ్ళు పని వాళ్ళని పెట్టుకుంటమ్ కానీ అళ్ ఏం చేస్తారంటే టూ డేస్ వస్తరు ఏ తాటి జ్వరం వచ్చిందన్న అంటాడు ఏదో ఒకటి చెప్తానే ఉంటడు ఇవన్నీ మళ్ళీ వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ఇవన్నీ ఎందుకు ఉంటారు రెగ్యులర్గా చ్చేవాలు గాని రెగ్యులర్ గా వచ్చేవాలైనా అ అట్లగే ఏదో ఒకటి చేస్త్ అస్తనే ఉంటారండి మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రాబ్లము అనేసి ఇంక నేను మొత్తానికి ఈ మధ్యే బన్ చేసిన టూ మంత్స్ అయిందంతే
అంటే మన పని మనం ఏం ఎక్కువ కాదన్ కో ఏమన్ టే మీకు ఇంకా ఇండ్లు పెద్దద అంటున్నారు గదా ఎక్కువగానే ఉంటది క్లీన్ చేస్ ఏది ఇ
అవును మ్ ఇంగ బట్టలు వాషింగ్ మిషిన్లో వేసేస్తాను వేసేసి ఇంక ఇన్ లో వర్క్స్ అన్ని చేసుకుంటూ ఉంటాను ఇగ అదొక్కటి కొంచెం నక్ ఓ ఆ వాషింగ్ మిషిన్ వళ్ళ సేవ్ అయితుంది కొంచెం ఆ మ్మ్
ఒక వన్ మంత్ అయింది అంతే తీసుకొని
మ్మ్
ఇంతకు ముందు అంత మేము కూడా చేత్తోనే వాష్ చేస్తా అంటిమే
మ్మ్ మ్మ్
కుడా పని ఫ్రీగా లేకపోతే ఈ టైమ్లో ఇంగ ఇట్ల కూర్చోలేను బట్టలు పిండుకుంట ఏదో ఒట్
ఏదోఒకటి అవును ఉమ్మ్ చిన్న పిల్లల్లోకి కూడా ఎక్కువనే ఉంటది ఇంట్లో ఉన్ టరు వాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి మస్తు వర్క్ అవుతది అసల్కి ఇగ వీల్లన్న ఇంక స్కూల్ కెల్ తరు ఉ మనకు కొంచమన్నా టైం రిలాక్స్ అయితం ఇంకా మ్మ్ స్కూల్ కెళ్తే మీ బాబు స్కూల్ కెళ్తే మీకేం ప్రాబ్లం ఉండదు
ఆహా ఏముండదు ఇప్పుడు కూడా ఇంగ ఇప్పుడు పడుకుంటే ఇంక ఒక టూ అవర్స్ అట్ల లేయడు బాపు
మ్మ్ ఉ
పడుకోకనే పనంతా కంప్లీట్ చేసుకుంటానా ఇంక బాబుని నిద్ర పుచ్చి ఇంగ ఊర్ కని ఖాళీగానే ఉంట నేను గుడా
మ్మ్ హు
కొద్దిగ లేట్ గా పడుకుంటాడా నా బాబు అందుకు కు ఇంగ ఏమంత అనిపియ్యదు ఆ టైంలో వర్క్ అంతా చేసేసుకుంటా
మ్ అలా అయితే పర్వాలేదు లెండి కొంతమంది పిల్లలు ఇట్ల పడుకుంటుంటారు లేస్తూనే ఉ
ఆహా అట్లేం లేదు ఇప్పుడు పడుకునే ముందర ఒకసారి తినిపిచ్చేస్తాన అ సెకండ్ టైమ్ ఇంకా ఆ కడుపు నిండింది తర్వాత ఇంగ వాడే నిద్ర వస్తాందని చెప్పి పడుకునేస్తాడు
అవునా మ్మ్ హా ఇప్పుడు త్రీ ఇయర్సా బాబుకి
ఆ మొన్న రీసెంట్ గా టెన్ కి ఫోర్ లేకి పడింది
మ్మ్ హ్హ్ ఫోర్ లోకి బడింద ఇంత లేట్ గా జాయిన్ చేస్తన్నారు
ఇది ఇంకా మా సైడ్ అయితే అప్పుడే పంపిస్తన్నారా అని అడుగుతన్నారు
ఆ మేము టూ అండ్ హాఫ్ కే ఏస్తాం పిల్లలని స్కూ
అంటే సిటీస్ లో అయితే ఏస్తారు మాది కొద్దిగ పల్లెటూరా ఇక్కడ ఇప్పటి గుడా మామ్ అమ్మ వాళ్ళ అయితే ఇంకొద్ది రోజులు ఉన్నిలే మళ్ళీ సంవత్సరం వేస్తురులే అంటన్నారు అందుకు ఏం వద్దు మళ్ళీ ఇంకా ఇగ చానా బుద్దస్తే మళ్ళీ ఇంగ వెళ్ళనంటాడని ఇ ఇంకిసారి మాట్లాడేసినాడు
హ్మ్ హ్మ్
చే అన్నారా ఇక్కడ వీళ్ళలకు ఇప్పుడు మాట్లాడిన తర్వాత
ఆ అవునా హ్మ హు
చూసి పంపిద్దాంలే అని మేము గూడా
హ్మ్ హ్మ్ ఇంగా అంటే అవునవును ఆ కొంచెం స్కూల్కి అప్పుడు వెళ్తారు కొంచెం ఓ రెండు రోజులు ఇంట్లో ఒక మూడు రోజులు స్కూల్ కి అట్లా అవుతా ఉంటదిలేండి ఇంకా ఇంకా వెళ్ళరు వెళ్తా అంటారా పిల్లలు
ఆ
వెళ్ళననే మరాం చేస్తుంటారు ఈ గాఫ్ తే ఆఫ్ డే వచ్చేస్తుంటారు గదా
ఫస్ట్ లో కొద్ది రోజులు హాఫ్ డే అని జొప్పినారు
ఆ పిల్లలకు కొన్ని డ్రెస్ ఆఫ్ డేస్ హ్మ్ కొన్ని ఆఫ్ డేస్ ఉంటాయి ఇంక వచ్చేస వారు కొన్ని రోజులు ఏడుస్ తరు మళ్ళీ వాళ్ళే రెగ్యులర్గా వెళ్తుం
అంతే ఇంకా అలవాటు అయిపో అతే వాళ్ళే వెళ్తారు అం అక్కడ ఫ్రెండ్స్ అందరుూ అయితారు కదా
హ్మ్ హ్మ్
మా బాబు కూడా ఇంతకు ముందు అంగన్వాడకి పంపిస్తుంటమే
ఆ
అక్కడ కొద్దిసేపు ఏడుస్తాడు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇంకా కామన్ అయిపోతాడు టూ వరకు అట్లా పెట్టేసి వస్తాంటి నైన్ కు వదిలేసి ఆ అంటే ఒక ఒక నెల నె లనర పోయినాడు అంగన్వాడీకంతే
ఇంకా అయితే ఏం ప్రాబ్లం ఉండదులేండి అంగన్వాడ్స్ యెల్లాడు కదా ఒకసారి అలవాటు అయింది కదా కొంచెం
ఆ ఎవరన్నా అలవాటు అయితే మళ్ళీ బాగా కలుసుకొని వాళ్ళతో ఆడుకునేవి అట్లా బాగుంటాడు మళ్ళీ అలవాటయితే
అలవాటయితేనా హ్మ్ ఏం లేదులెండి మంచిగా చూసుకుంటారు స్కూల్
అవునవును అంటే ఇక్కడ మాకు దగ్గర నా కొద్దిగా వదిలే చోట అంతలో మా హస్బెండ్ కి ఫ్రెండ్ ఉన్నాడంట దాంట్లో అందుకు ఇంగా దానికి వదులుతాన్నాం అంతే వేరే స్కూల్స్ అంటే ఇంగ చానా దూరం అయితాయా ఎప్పుడన్నా ఒకవేళ అర్జెంట్ గా ఇచ్చినా కూడా ఇక్కడి నుంచి వెళ్లేకుంది మాకు
అవునా
దగ్గరయితే కొద్ది రోజులు పెట్టారు కదా అలవాటు అయ్యే వరకు
ఆ దగ్గరనే ఉండాలి ఫస్ట్ పిల్లలకి జాయిన్ చేసేటప్పుడు అది ఏ ఎట్లాంటి స్కూల్లో అయినా సరే మా దగ్గర ఉంటే మనకు కొంచెం అలవాటు అయ్యేదాకా అలాంటి స్కూల్లోనే జాయిన్ జేయాలె మా పిల్లలు కూడా అలాంటి స్కూల్స్ లోనే జాయిన్ చేసిన ఉంటుం స్టార్టింగ్ లో
అంటే ఆఫ్టర్నూన్ అట్లా లంచ్ కి మీరే వెళ్తుండ్రా తినిపిచ్చేకి
ఇంకా ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తారు కదా చిన్నపిల్లలను ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తారు లంచ్ టైమ్ టువల్ థర్టీకి వచ్చేస్తారు వచ్చే వాళ్ళప్పుడు ఉ హూ
మీ పిల్లలకి బాగా అలవాటేనా స్కూల్ అయితే
ఉ అలవాటే ఫోర్తు క్లాస్ కదా ఇప్పుడు ఫోర్త్ క్లాస్ ఉ
ఆహ ఆ అవునా ఇంక మీకు ఇంట్లో పనే అయితే
ఉ ఇంట్లో పనే చాలా ఉంటుంది అసలకి మళ్ళీ ఇంట్లో ఏమన్నా వర్క్ లేకున్నా కూడా ఏదో ఏదో ఒకటి చదురదామా అని చూస్తుంటా నేను
మీరేమన్నా జాబ్ చేస్తారా నార్మల్ గా హౌస్ వైఫేనా
హౌస్ వైఫ్ గానే ఉన్నానండి ఇంకా అ మవారు ఎక్కడికి వెళ్ళొద్ద అని చెప్తారు ఇంకా అట్లాగని
పిల్లలు ఫ్యూచర్ కోసం చూసుకోవాలా అవునవును రావడం లేదు
ఇక గవర్నమెంట్ జాబ్ అయితే జెయ్యమని అంటారు
అవి రానప్పుడు మనగాంగ ఏం చేస్తాంలే కదా
ఆ మళ్ళీ కాంపిటీషన్ కూడా ఎంత ఉంది చాలా ఉంది కాంపిటీషన్ ఊమ్ అట్లా ఉంది ఇంకా ఏడుస్తున్నాయి వర్క్స్ మళ్ళీ పడే పోస్ట్లు వన్ టూ త్రీ లె ఉన్నాయ్
చ తక్కువ పోస్ట్లు పడితే దానికి కాంపిటీషన్ ఎంత మంది ఉంటారు అసలు
ఆ మళ్ళా నోటిఫికేషన్స్ కూడా రెగ్యులర్గా పడవు ఇప్పుడో ఎన్నో ఇయర్సుకు పడతాయి అవి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి చదువుకుంటూ ఉంటే మళ్ళీ చదువుతున్నారు రాదు ఏది ఉంటారు అనేవారు
మన ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళ మాటలు ఎక్కువ
ఎక్కువగా ఉంటాయి ఆహా అలనమాట ఉ ఓకేనా అండి సమయం గడిచిపోయింది ఓకేనా థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు